ఏమ్ చేతానవ్ అయిపోయిందా స్నానం
ఆ అయిపోయింది అన్నం పెట్టుకున్న ఇప్పుడే
అయ్యో మరి తిన్నంక ఇది అయిపేయినవ్
ఏమో నేను మళ్ళా పన్నెండు గంటలకు బయటికి పోతా మళ్ళా తర్వాత మళ్ళా సెవెన్ కొత్తా నైట్
అవునా
మళ్ళా అప్పుడు అందరూ ఉంటారు కదా మాట్లాడలేమని
ఉమ్ ఉమ్ అవును
ఉమ్ తిన్నవా
ఏం తిన్నా
ఏం కూర
బీరకాయ్
ఉహు
మీది
మాది చాపలు
అప్పుడే చేప్పినవ్ కదా
ఏంజేత్ తారు మీ అమ్మ వాళ్ళు
మా మమ్మీ వాళ్ళు బాయ్కాన్నే ఉన్నారు ఇంకా రాలే మధ్యానం ఒత్తారు కావచ్చు
ఉహు ఇయాల శ్రీరామనవమి కదా చేయట్లేవుల్లా
అ
రేపా ఇయ్యాలనే ట్వంటీ సిక్స్
రేపు అన్నారు మరి
అవునా ఏమో డేట్ అయితే లియాలనే అని వచ్చింది
నేను కూడు ఈరోజనే అనుకున్నా కానీ రేపాటగా
కావచ్చు అయితే ఏమన్నా బా లేకుంటే కూడా నెక్స్ట్ మ తర్వాత రోజు పెట్టుకుంటారు కదా
ఏమొమరి మా ఊర్ళన అయితే రేపని అన్నారు
ఉమ్ ఇయాలా ఫోన్ లోనైతే ఇయలని వచ్చింది
నేను కూడా ఈ రోజనే ఈ రోజనే అంటే మా అమ్మ తను మా అమ్మ అన్నదే రేపు ఉయ్యాల కాద అవునా అంటే ఒక్కక్కో ఊర్లలో ఒక్కొక్కసారి ఎత్తార
ఆహా లేదు అన్ని ఊర్లలో ఒకసారి చెస్తారు
అమాయి రేపు కట్టాన్నది
హ్మ్మ్ ఇంకా తినలే అన్నాం తిన్నవా
తిన్నా అప్పుడు మా డాడీతోని మాట్లాడేటప్పుడే దిన్నా మళ్ళా నువ్వు ఫోన్ చెత్తవ ను కున్నా ఇంకా చెత్తలేదు ఏందని చూసరికి ఫోన్ సైలెంట్ పెట్టటిండు మా తమ్ముడు
ఆహా నిన్న మీ తమ్ముడనే నేను ఫోన్ చేసిన అప్పుడు ఎత్తిండు
కావచ్చు
హ్మ్మ్
ఏమన్నాడు
ఏమనలే అశ్విన్ ఉందంటే ఓ లేదు అన్నాడు
అయ్యో ఆహా ఏం కాదులే
ఆ ఇంకా చూస్తాను ఫోన్ లో చూసినా ఒక అమ్మాయి చచ్చిపోయింది కడుపుత ఉన్నా ఆమె ఆ నువ్వు కూడా ఒకసారి ఆ పాపం కదా అసలు నేను ఆమె చూస్తాను వీడియోలు
ఉత్తమ్ వైరల్ వైరల్ అయితాన్నావే
ఆ అ ముసలుమానికి ఎట్లా చంపకదు అయిందేమో అంత ఘోరంగా
మళ్ళ వళ్ళది లవ్ మ్యారేజ్ ఆట
ఆ అవును మళ్ళా వాడే ఫస్ట్ చేసిండట
ఆ చేసుకోకుంటే మంచి ఉండదు అది ఇదని అన్నాడట మళ్ళ గన్ని రోజుల తర్వాత అలాగ చంపడం అయిందో ఏమో
విషయం తాగిందట మళ్ళ అది చేసుకోనంటే హ
అన్ని వేసిడు లాస్ట్ టి ఆమెని
చంపేసిండు అసలు ఆ ఏజ్ కూడా ఎంత లేదు పంతొమ్మిద ఏంలే
మన కంటన్ చిన మన
ఆ మన ఏజ్ ఆ ఈగ
చిన్నప్పుడే చేసుకున్నది మైనర్ అప్పుడు
అసలు మళ్ళా అంత చిన్న ఇప్పుడే ప్రెగ్నెంట్ వచ్చి అకిది ఫస్ట్ క సెకండ్ వాల్ల
అవునా
ఇంతక ముందు ఒకసారి వస్తే పెళ్ళయినాక రెండు నెలకి వస్తే వాడే తీపిచిండి ఎవరికి చెప్పుకుంట తీపిచ్చిం అంటే మళ్ళీ ఇప్పుడు ఇట్లా
వామ్మో కని రెండు ప్రాణాలు
ఆ మళ్ళా అసలు ఎట్లా పొడిసి పొడిసి చపిండ దొరం
వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్న్నలుయితే బాగా ఎడతారు
అంత మందికి ఒక్క చెల్ల అంటే అది ఎంత అదృష్టం చేసుకుంటే పుట్టిందో
నిజంగా పదమూడు మంది
పదమూడు వందట
పదమూడు మందికి ఒక్క చెల్ల అంటే ఇ ఆమెన ఎంత అంత బాగా చూసుకుంటూ
ఎంత మంచిగా చూసుకునింటారో చిన్ పాప
గట్ల చేషిండు పాప
వాని బతుక్ కనియార్లే
వానికి ఏమో అయిందో హాస్పిటల్ ఉన్నాడు ఐసియూలు ఉన్నాడు అని
ఆ అంటా రుమర్ వాళ్ళ అన్న వాళ్ళ ఏమో మాకేం తెలవదు ఎవ్వరు చూడనిత్తలేరు అని చెప్తారు.
ఎం వాళ్ళ అన్న వాళ్ళు అట్లా చెప్తారుగాని ఆ న్యూస్ అయితే అట్లచ్చి నీన్న ఐసీయులో ఉన్నడు. బాలేదు ఆమే పాప మీద కిందనుంటారు
ఆ అసలు వాడ్ని ఎందుకుంచాలిగ ఐసీయు లో ఆ పోలీస్ స్టేషన్ లో ఉంచుతా పోలీస్ స్టేషన్ లోనే ఉంచుతే కాకపోయిందా
ఉంటున్నాడు వొత్తవేయుండు
వాన్ సావేదో వాడ్ సచ్చ్ దాన్ని చంపలేదా మరి
ఏమో మళ్ళ ఆమెన్ కాదు రెండు ప్రాణలు
బిడ్డ కూడా కడపులా
ఊ ఎట్ల ఎట్ల సంప బుద్ధి అయ్యిందో
ఆ మల్ల వానికి బిడ్డ ఎందుకు గుర్తు రాలేదో వానీ బిడ్డే వానీ రక్తమేనని కూడా తెలవలే వానికి
హూ గోరంచేసిన ఆరోజయితే వాళ్ళ అమ్మ బాగా ఏడ్చింది.
ఆ ఇప్పటికి అత్తరు వాళ్ళ అన్నలయితే ఇగ ఆన్నే ఉంటలు అ దాన్ని బొంద పెట్టిన కాడ ఇక ఆడ్ నుంచి కదుల్తలేరు
గోరం అస
త ఆ ఎందుకో నాకు
మొత్తమారోజు ఇన్స్ ఇన్స్టాలో రీల్ మొత్తం ఆమె గురించే ఇన్స్టాలో యూట్యూబ్ల
త్తం ఆమె గురించే మళ్ళా మన కప్పిన కూడా ఎందుకో బాగా దగ్గర లాగా ఆ బాద అనిపిత్ త్తాంది.
మనం చూసి చూసి ఉన్నాం కాబట్ ఊ
న్నాను ఊకే యూట్యూబ్ లో వీడి వీడియోస్ బాగ్పెట్టేది ఇంతకు ముందు కూడా వాళ్ళకి గొడవైంది వేరే అమ్మాయితో ఉన్నాడు అట్ల ఇట్ల అని
ఆ అదే ఆ రీల్ రీల్ వెట్ తింది
వీడియోస్ యూ టబ్ ఊకె చూస్నాం కాద పా అవునా నేను వాళ్ళ అన్న వాళ్ళవి చూస్తా బాగా కని ఈమె తక్కువ చూసేది
వాళ్ళ అన్న వాళ్ళవి కూడా చూసేది
బాగుంటాయి మంచిగా పెడతారు ఎప్పుడు బిర్యానీ తంటానికి పోతారు అందరు కలిసి
హ
అంత మంచిగా ఉండనికి అట్లా ఎందుకు చేబద్దేనేేమ
వాళ్ అమ్మ వల్లనే జంత వాడి చేసిన్ లేకుంటే చే
ఆ అవును అది కూడా కరెక్ట్ వాళ్ళ అమ్మ ఎక్కించంది వానికి ఆ ఆస్తి మొత్తం డబ్బు మీదనే
మరి అప్పుడెందుకు చేసుకున్నాడు
ఏం మో నెట వర అప్పుడు ఇల్వదా ఆస్తిలావరు చేసి పెళ్లిసు కుంటానా ఈయరో రో అని అయిన కూడా వీళ్ళు చిన ఇచిరాట అంటే ఇల్లు కట్టిస్తారట పీల్ళ ఇంటికా ఉంచుకొని అన్ని జస్తండి బెంగావల
ఏమో ఇంకా వాళ్ళ అమ్మ వాళు పట్టించుకోకుంన్నా కూడా వాళ్ళే తీసుకోవయి ఇట్లా ఇట్లా చూసుకొని
చస్త అంటనట వాకి తిన్నది అరగక ఇప్పుడు వాళ్ళ ఎట్లయినా బతికినపు ఆ ఇప్పుడు బతికినా కూడా అ ఎవడు పిల్ల నియ్యాడు పెళ్ళి కాదు ఇక అంత బోంద మీ వెయిట్
అసలు బతకనుతార వాన్ని పాదేవ పదమూడు మంది అన్నదమ్ములు వాళు చెప్తలేరా మీరు ఆయ
ఆ మీరు వదిలేసినా కూడా మేము వలే
హ్మ్మ్
అదే అంటళ్ళు
ఏమిటీ ఏమిటి వాళ్ళ కా బయట కూడా అట్ ఇస్తారు, కావాలంటే
అవునా
మొన్న వాళ్ళ అమ్మ వాళ్ళ అందరూ
హుమ్
పోత అంటే ఎం పామో ఆ గుంట సైడ్ నుంచి మళ్ళ ఇటు సైడ్ వస్తుంది.
అవునా
ఆ వాళ్ళ అమ్మ చూసి నా బిడ్డనే ఇట్లా నాగుంపాము అయింది, అనుకొన్ని ఫుల్ ఏడిచింది. మళ్ళీ సైడ్ పోయి మళ్ మళ్ళా సైడ్ పోయి సామ్ మళ్ళా అటు సైడ్ పోయి ఆ పాము మళ్ళా వీళ్ళ సైడే వచ్చింది.
ఉహు
ఇక అట్లా వచ్చేసరికి చచ్చిపోయి వేమటేకదా వచ్చింది, అన్నట్టు వాళ్ళకు అదే అనిపించిందేమో పాపం,
కానీ నిజంగా ఆమె బాగా రిల్స్ తీసింది.
ఒకవేళ ఎవరికన్నా వచ్చి చచ్చిపోతునే అస్సలు మర్చిపోలేము చిన్నోలను,
హు
అట్లాంటిది అంత ఘోరంగా కొట్టి కొట్టి చంపిండ అంటే
మళ్ళా వాళ్ళ ఇంట్లోనే
ఆ మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే అసలు వాళ్ళ అమ్మళ్లు అప్పుడే పోయి ఆ డోర్ తీసినా కూడా బతికేమో అది,
కానీ వాళ్ళు ఏమనుకున్నరు ఇగా
ఆ కొత్త గా పెళ్లి అయి అట్లా అనుకున్నారు.
ఆ
ఆ రోజు మళ్ళ కుక్కలు కూడా మొరిగిన్నాయి, అంట
ఆ అవునంట చెప్తాది, కదా వాళ్ళ అమ్మ
ఉ
అది నిన్న అంతకు ముందు రోజు కూడా వాళ్ళ అమ్మకాడనే పండుకుందంట రోజుకు వాళ్ళ, అమ్మకాడ పండుకుందంట ఇవాళ మాత్రం అక్కడ పోయిందట, శని
సూడు రోజు ఆడ పండుకొన్ని,
ఆ ఇయాలా మాత్రం వాడికి వాడి ఎం చెప్పిండో వద్దు అన్ని గిట్ల
కావొచ్చు,
లేకపోతే రోజు గాడా పండుకున్ని ఇడా ఒక్క రోజు ఎందుకు ఇడా పండుకున్న, కుంటది.
అట్ల ఆ రోజు పండుకున్నా అయిపోవు, ఆమె గావోచ్చు,
ఆ కావచ్చు వాళ్ళ అమ్మ కూడా అదే అంటాందీ అమ్మ అంటే రాకుంటే అటు పోయింది నా బిడ్డ ఉంటుండేమో అన్నట్టు అంటాను
ఉమ్ అ వీడియోస్
ఆ ఇప్పుడు వాళ్ళు మొత్తం ఏడుగురు అక్కచల్లెలు అయితే ఏడుగురు వీడియోలే దిస్తారు
హమ్
ఏడుగురికి ూట్యూబ్ ఛానల్ ఉన్